హలో హలో హాయ్
హ
హౌఅరియూ
బాగున్నానండి బాగున్నావా నువ్వు
ఏంచేస్తునవ్
ఏం లేదు ఇక అన్నం తినాలి మా మమ్మీ పిలుస్తుంది
అవునా ఏంకర్రీ చేసారు
మేము ఇప్పుడు ఏం కరీ అంటే పప్పు అండి పప్పు చేసినా
ఏం పాపుూ
పసార పాపు
అవునా
మీరేం కర్రీ చేసినా
నేను ఎంకాయ అమ్మమకాయ కూరా
ఏంటి ఏం కాయమ్మా బం కాయకుర
ఎస్
ఏం కాయ అంటే
య్యో ఓకే ఓకే వంతా కర అండి
బతనా మీరు నిత్య పూజ ఇలా చేస్తారండి
నిత్య పూజ అంటే ఏం లేదండి సింపుల్ మనం రోజు నిత్య కర్మలు చేస్తాం కదా పొద్దున లేవడం కలకకలు తీచ్చుకోవడం బయట వేసి డ్చి ముగియడం ఆ అవన్ ఇసాక స్నాన్ చేసి మంచిగా ఆ దేవుని గది మొత్తం శుభ్రం చేసి ఆ పూలన్నదిసేసి మొత్తం శుభ్రం చేసి దీప కుందులన్నీ కడిగేసి మగా తుడిచి ఆ ద ముట్టించి తుడిచుకో దగ్గర ముట్టించి మొక్కడం అంతే ఉంటది నా హలో వస్తుంది నా వాయిస్ నాకి వినిపిస్తుంది
నాకు ఇంతసేపు అట్లనే మొత్తం నా వసు నా అక్కయ అనిపించింది టెన్ మినిట్స్
అవునా
అట్లనే మాత్ర అవునాంతసపుప్ప కన వున్నా ఆ క్లియర్గానే ఉంది
మీరేలా చేస్తారడి
నేనైతే బ్రహ్మముహూర్తంలో లేస్తానండి ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి దేవుడి దగ్గర ఉన్నాయి అన్నీ క్లీన్ చేస్త చసుకుంటా సామాన్లు తీసుకుంటానండి అంగ కొండడి టెల్ నువు దే లేవంగానే దేవుడి ముఖన అరచతు చూసుకుంటాను అరచతుని చూసుకున్నాక అరచేతులలను చూసుకొని దేవుని దగ్గర సామాన్లని చేసాక అప్పుడు బయట అలుకు చల్లుత ముగ్గు వేసుకున్నాక అప్పుడు కళకృత్యాలు తీసుకుంటాను ఎప్పుడైతే అప్పుడు
ఓకే
హ ఎందుకండి అట్లా చేస్తారా మీకు పోతారా లేకపోతే అదే ఎట్లా చేస్తారు మరి మీకు వచ్చినప్పుడే వెళ్తారు కదా ఎవరికైనా అట్లా వచ్చినప్పుడే వెళతారు కదా
ఆ నేనే అయినా అడు అంటే కొంచెం దైవభక్తి ఎక్కువగానే ఉంటున్నది అంటున్నా
అవును అది తెలిసిందే అయితే
ఎవరికి తెలుసు మాకు క్లీన్చేస్తుండే
సరే సరే ఇప్పుడు చెప్తున్నా కదా మొత్తం అవి క్లీన్ చేసినాక అప్పుడు స్నానానికి వెళ్తాను అన్నమాట
ఓకే
స్నానానికి వెళ్ళ వచ్చాక అంటే దేవుడి క్లీన్ చేసేటప్పుడే ముగ్గు వే చేస్తా ముగ్గేశాంక స్నానం చేసి వచ్చినాక కా నాఇష్ తోస్తుంది ఎవరి దగ్గర నా దగ్గరే ఎం వినిపిస్తు
నాకు నాకే వినిపిస్తుంది
ఆహా
ఏన్నో వొర్లుతున్నరండి ఎవరో మీ ఆ కొంచెం కొంచెం వస్తుంది ఎవరో సంథింగ్ నాయిస్ మీ ఫాదర్ అనుకుంటా హలో
హ వి వినిపిస్తుందా ఇప్పుడు
ఓకే అండి నీకేమైనా బిర్యానీ వస్తాయా అండి మీకు
ఆ నేను పూజ చెప్తున్నా కదా ఎంత ఇ అప్పుడు దీ దీ కాళ్లు కాలింది బొట్లు పెట్టి దేవుడినికి కూడా అభిషేకం చేసి దేవునికి బొట్ బొట్లు పెట్టి ఇంకా దీపం ముట్టిస్తానండి దీపం ముట్టిచ్చినాక ఇంకా అప్పుడు అగర్బత్తులన్నీ వెలిగించి ఇంకా నేను కూర్చుంటానండి పూజకి ఈరో ఈరోజు సాటర్డే కదా వెంకటేశ్వర స్వామికి చాలా బాగా
మంచిది చాలా మంచిది
మీకు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం వ చ్చ
ఆ చూసుకుంటే చదువుతా అండి నోటెడ్ అయితే రాదు మీకు వచ్చా అండి
అవునండి వచ్చు అవును నాకు నోటిడ్ వచ్చండి గణపతి మన పూజ నుండి స్టార్ట్ చేస్తే అన్నీ వ చ్చు
చెప్పండి ఒకసారి వజ్రఘోషం
ఓ అది చాల
ఆ పర్లేదు కొంచెం ఒక లైన్ చెప్ చెప్పండి ఒక సెంటెన్స్
ఓకే వినండి ఓం నారాయణం పరబ్రహ్మ సర్వ కారణకారక కం ప్రబధే నారాయణం తదేవ కవచం మమా సహస్ర శీర్షో పురుషో వెంకటేశమర స్మిరోవతు ప్రాణేషాప్ ప్రా నలలీల ప్రాణ రక్షత్రృ మేహరి సత్ర సర్కాాలేశా మాంగా చజనిరీశ్వరా పాళయ నామకం కర్మ సాఫల్యం నా ప్రయచ్చత్తు యాత్రిద్రకవచం అభేద్యు వెంకటేేశుతు సాయం ప్రాతప్ పటే నిత్యం మృత్యుం తిరతి నిర్భయ శ్రీ వెేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం
వావ్ చాలా బాగా చెప్పారు అబ్బా చాలా బాగా చెప్పారు కొ కొంచెమే ఉంది కదా అండీ బాగుందని చెప్పి పరు అయిన హైలైట్ చెప్పారు అసలు మీరు మస్త్ చెప్పారు గ్రేట్ చాలా గ్రేట్ ఇంత చిన్న వయసులో చేస్ చ్చరండి
అవునా థాంక్యూ అండి థ్యాంక్ యూ సో మచ్
మాకు కూడా కొంచెం నేర్పించండి మాకు ఓ
ఇది చది మన కు వెంకటేశ్వరం వజ్రకవచ స్తోత్రం అనేది మనకు అంటే మనకు ఒక కవచం లాగా మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చిన అంటే మనకు కొంచెం అనేజీగా ఉన్నా హెల్త్ బాలేక పోయినా ఊకె నీరసంగా అయిపోయినా ఇది చిన్నదే ఉ కాబట్టి నోటలు ఉంచుకున్నా ఎప్పుడు అంటే అప్పుడు తలుచుకున్నా వెంకటేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు డే మనకు ఆరోగ్య ప్రాప్తి కలిగిస్తాడు
ఓకే ఓకే చాలా బాగుంది అం
ఇప్పుడు సాటర్డే కాబట్టి ఇట్లా ఇప్పుడు రేపు సండే కదా సండే రోజు మనసు సూర్యునిది మండే రోజు శి ఇవి ఉంది ఇట్లా ప్రతి ఒ ఒక్క రోజు ఒక్కొక్క దేవున్ని నేను చేస్తూనే ఉంటానండి నాకు మనసు చాలా హ్యాపీగా ఉం
అవును అండీ మేము కూడా చేస్తామండి కానీ మాకు అంత టైమ్ ఉండదు చూతలు చదివే అంతా అం అంటే మేజవక ముందు చదివేదాన్ని అన్ని ఇప్పుడు నిత్య దీపారాధన చేస్తే అదే మనకు ప్రశాంత దేవుడా ఇది చేస్తున్నాం మెనుగా చూసుకో తండ్రి అని చెప్పేసి ఇంకా భగవా వంట చేసేయడం ఇటు చేసేయడం పిల్లల్ని చూసుకోవడం మా వాళ్ళని చూసుకోవడం అదే సరిపోతుంది ఇంకా మనం అన్ని చేయాలంటే కుదరదు కదా టైం ఉన్నప్పుడు చదవచ్చు కాద ఇప్పుడే చదవచ్చు అప్పుడే చదవాలని ఏం రూల్ లేదు అంటే నాకు అట్లా అనిపిస్తది మా గురువు గారు కూడా చెప్పారు ఆ మనం మనం మనము చేసుకుంటున్నాం జామ చెప్పినా కూడా అది వెయ్యి కోట్ల ఫలితం ఇస్తుంది అండీ మనం ఏ పని చేసుకున్నా ఉడుచు కున్న గాని ఆ సపోజ్ వంట చేస్తూ బట్టలు ఉతుకుతూ ఏమ్ చేస్తున్నావ్ అని చే కుంటూ చేస్తే అదే పది మీ ఉన్నట్టు ప్రత్యేకంగా కూర్చోని అంటే కుదరదు ఈ డేస్ లో
అవునండి ఇప్పుడు మొత్తం ఇంత పెద్దది చదువుకుంటూ ఉండలేం కదా నోట్ దళగుడ రాదు కదా ఒక్క నమ స్మరం చేసి కూడా అది కూడా మనసు తోటి చేయాలి మనస్ఫూర్తిగా ఎక్కడో ఆలోచించుకుంటా చి మొత్తం శివుని మీద భక్తి చెప్
అదే చెప్తున్నా నేను అంతస్తుత చదువుతున్నా మనం మనసు అంటే దేవుని గుర్తు చేసుకుంటామన్నట్టు ఏం పని చేసినా అది మనసుతోడే చేస్తాం పటిగా అట్లా చె
అదే అట్లా చేస్తేనే పుణ్యం వస్తది ప్రతిఫలం ఉంటది అని చెప్తున్నాను
అవును ఒకవేళ లేకుండా నేన్ దేవన్న పలికినా కూడా అది మహాభాగ్యం ఎంత ఆ ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం అట్లా చేయగలం
అవునండి శివుని ఆజ్ఞలు ఎంది ఎమైన కు
ఎస్ హండ్రెడ్ పర్సెట్ రైట్ అండి
ఇట్లా మండే ట్యూస్డేని బట్టి నేను ఇట్లా చేస్తా అనమాట పూజలు బాగుందా అండి నా శ్లోకము మీకు బా అనిపిచిందా
వస్తది అండి భవద్గీత
అవి భగద్గీత అయితే నాకు ఇష్టము కాని నాకు అవి చదవడానికి రాదు సంస్కృతంలో ఉంటాయి కదా
ఆ ఇప్పుడు మొబైల్ లో కొడితే పిడిఎఫ్ దాని డైరెక్ట్ స్తోత్రం దాని ఇంత మీనింగ్ కూడా ఇస్తారు మి-మీకు సార్స్ గిట్ల లేకుండేన అండి ఇంటర్ లో అట్ల
నేను ఇంటర్ చేయలేదండి మేము పాలిటెక్నిక్ అట్ల చేసినాం మాకు సంస్కృతం తెలియదు
అవునా మేము చేసాము మాకు చదుకటం ఇష్టం హిందీ లాగానే సేమ్
హిందీ ఆ తెలుగులాగానా
మన సాంస్క్రిట్
అదే ఎట్లా ఉంట అంటే తెలుగు అక్షర ఉంటాయా
ఆహా హిందీ లాగానే ఉంటాయి దాని మీనింగ్ మాత్రం తెలుగులో ఉంటది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో అట్లనే ఉంటది ఇంగ్లీష్ లో ఉంటది నాకు సాంస్క్రిట్ మే డిగ్రీ వరకు సాంస్క్రిట్ ఉంటుంది మాకు
భగవద్గీత అనేది తెలుగులో అవైలబుల్గా ఉంటే బాగుండేదండి
తెలుగులో చెప్పారండి అది అది ఆ శ్లోకాలు అట్లనే స్తోత్రాల చెప్పాలి తెలుగులో చెప్
కానీ నేను ఇక నాకు అర్థం కాదని నిన్న ఎక్కువ స్టార్టింగ్ లో కృష్ణుడు అం త ఏం మొక్కేదాన్ని కాదు కృష్ణుడు నార్మల్ గా అట్లా అనుకునేదాన్ని గాని రాధాకృష్ణ సీరియల్ వచ్చేది మా టీవీ లో అది చూసి చూస్తూ ఉం ఆ రే ఇంత ఘోరమా ప్రేమ అంటే ఇట్లా ఉంటదా ఇప్పుడు ప్రజెంట్ అట్లాంటి ప్రేమ కాదు ఈ ప్రేమ అనంతమైన అది అమోగమైన ది రాధాకృష్ణల వాళ్ళ ప్రేమకు చిహ్నం అస్ అసలు నేను అదే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయి ఇట్ల చూస్ ఉంటే ఒక్కొక్కసారి వావ్ అని పిచి ఏడుపు కూడా వస్తదండి ఇట్ల ఉం టది అందుకే నాకు చదువు ఉమ్ చదవాలని అనిపిస్తది కాని అది నాకు అర్థం కాదు అందుకే ఇక
చదవలేకపోయినా వినచ్చు అండి వినం మనం యూట్యూబ్స్ లో దాంట్లో విన్ ఉంటయి ఆడియోస్ మనం విని విని విని మనకది ఆ అలవాటు అయిపోతది అ ఒక స్పీ ఆ అలానీ మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లో ఆ భగవద్గీతని కొట్టండి ఇట్లా మా గురువు గారు కూడా ఉంటారు ఆ చెప్తారు చాలా బాగా ఎక్సప్లేన్ చేస్తారు ఒకవేళ మీకు టైం ఉం టె వినాలని ప్రవచనం ఉంటారు స్పీచెస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు పద్దెనిమిది అధ్యాయలు ఉన్నాయి ఇంకా వేరే రామాయణం మహాభారతం హనుమాన్ చాలీస గురించి సంథింగ్ సంథింగ్ అన్ని ఉన్నాయండి
అవునా ఓకే అండి మీ గురి మీ వల్ల నాకు చాలా విషయలు తేలుస్తున్నయి థ్యాంక్యూ యూ
థ్యాంక్ యూ తీనండి బాయ్
బాయ్ అండి అందరూ తింటున్నారు మా అమ్మ వాళ్ళు
ఓకే ఓకే క్యారియాన్
ఓకే అండి బాయ్
బాయ్